హలో హాయ్ అండి
హాయ్ అండి
అకే చెప్ చెప్పండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
ఉ బాగున్నండి
పడుకున్నారండి
పడుకోలే అండి లంచ్ అయింది
ఓకే
ఉ
కే ఈ రోజు ఏం మాట్లాడుకుందామండి ఏమ అనుకుంటున్నారు మీరు
మీరేమనుకున్నారు ఆ
నేను చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు ఆ చాలా ఏమంటారు హాట్ టాపిక్ గా మారింది లైక్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ చాలా సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ ఉంది ఇప్పుడు. సో ట్రెండింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఏఐ టెక్ ఏఐ వాళ్ళ అంటే చాలా లాభాలు నష్టాలు డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అట్లా డిస్కస్ చేద్దాం.
ఓకే
మీ ఏఐ గురించి అంటే మీరు ఏమనుకుంటున్నారు?
ఏఐ అనేది నాక్ తెలిసినమటుకితే అయితే ఆ ఆంటీస్ పిసాలి ఇంటెలిజెంట్ అంటారండి అది ఏంటంటే మా ఏదైతే చుయిన్చుకుంటాము ఇయ్యాల రేపు అది కూడా ఊహు ఊహించు మన ఏమ ఎంతని ఊహచుకుంటామో ద మనకి టెన్ టైమ్స్ ఎక్కు ఉహించుకోగలుగుతది
ఏదో తింక్ చేయగలుగుతారా
మ్మ్
ఓకే
ఓకే
ఏ ఐ వల్ల చాల లా నష్టాలే ఉన్నాయా ఉపయోగాలు ఉన్నాయా ఏ ఐ గురించి న
ఏ ఏ వల్ల ఉపయోగాలు ఉపయోగాలు ఉ న్నాయి నష్టాలు కూడ ఉన్నాయ్
ఓకే
ఉపయోగాలు ఏంటంటే మనం మనం చేసే పని ఏదైతే ఉంటుందో మనం ఒక్కరోజు చేసే పని అదొక పదిహేను ఇరవై నిమిషాల్లో చేయగలుగుతది మ్మ్
అసలు ఏ ఐ అంటే ఏంటి ఏ ఐ అంటే ఏంటి అస్సల్ యాక్టియల్లీ
ఏ ఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ఇది ఏంటంటే మన బ్రెయిన్ మనం బ్రెయిన్ కి మనం ఎట్లయితే టాస్క్ లు అడుగుతామో మ బ్రెయిన్ ని మన ట్లా యూసేజ్ చేసుకోగలుగుతామో ఇది కూడా మన ఒక వన్ ఆఫ్ ది బ్రెయిన్ లెక్క వర్క్ చేస్తుంది
ఓకే హ్యూమన్ బ్రెయిన్ లెక్క వర్క్ చేస్సా ఓకే సో బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ ఆలోచిం ఆలోచించకుండా అది దాని
కాకపోతే దానికి ఒక కమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఏందంటే కాజువల్ గా మనం ఆలోచిసుకుంటా దానికి ఒక కమాండ్స్ ఉంటయ్, దానికొకప్ప దానికి కొక ప్రొసీజర్ ఉంటది. దాని బట్టి మనం ఏదైతే అడు త్తమ అదినేది రిప్లేస్ సది
ఓకే ఓకే
ఓకే అంటే అంటే మనం ఆలోచించినంత డీప్ గా ఆలో ఇంచాలి. ఒక సబ్జెక్ట్ పరంగా ఆలో సరెన్
ఓకే అంటే ఏ ఐ వల్ల అందరి ఉద్యోగాలు పోవడము అలా ఇలా అనే ఒక ట్రెండ్ నడుస్సుంది, టాపిక్ నడుస్సుంది, ఆ టాపిక్ అనేది మీరు ఏమంటారు దాన్ని ఏ విధంగా చూస్సరు మీరు అది నిజమేనా అబద్ధమా దానివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నయా
ఎండి ఎండి నిజాని నిజానికి అచ్చేసి అంటే ఇప్పుడున్న జాబ్స్ పోలె పోవడం దానికి కారణం ఏంటంటే ఏఐ అనేది ఏంటంటే మనం ఆలోచి, మనం ఆలోచించేది అంటే మనం ఒక టెన్ టైమ్స్ ఆలోస్ తే అది ఒక హండ్రెడ్ టైమ్స్ ఆలోచిస్సది. మనం మనం చేసే వర్ కనేది మనం ఒక డే మొత్తంలో ఒక, ఒక పర్సన్ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే అది డే మొత్తం అది డే మొ త్తంలో ఒక హండ్రెడ్ మెంబర్స్ వర్క్ అనేది చేస్స దాని వల్ల కొంచెం ఏంటంటే వర్క్ ప్రెజర్ అనేది
అంటే ఇప్పుడు మాన్వల్ గా చేస్ సున్నం మాన్యువల్ గా తీస ఎంత కంప్యూటర్ ఐది అంటే ఏ ఐ టెక్నాలజీ వాడి అన్ మాన్ పవర్ని రి పేర్ చేసేస్సది, ఒక సిస్టమ్ వంద మంది దో సమానం అలా ఒక టెక్నాలజీ రావడం వల్ల మంద మంది ఎంప్లాయీస్ ఇది వర్క్ అదొకటే ఎస్సుంది. మాన్యువల్ వర్క్ అంతా వెళ్ళిపోయింది అనమాట సో దీని వల్ల నష్టమే కదా నష్టమే అవ్ తొమ్మిది
అ మంకి నష్ట మె ఉమెన్ కనేది నష్టమే మన స్పెషల్లీ మన ఇండియా లాంటి కంట్రీస్ లో చాలా మంది వర్కర్స్ ఉంటరు, హు మనకి ఏందంటే మనకి వర్క్ అనేది చాలా తక్ ఎక్కువ ఉంటది అందువల్లనే వేర్ కంట్రీస్ పోయి చాలా కష్టపడతారు సో మన ఇండియా లాంటి కంట్రీస్ లో కొంచెం కష్టం కాకపోతే మన ఇండియాలో అ మన ఇండియా లాంటి కనిపిస్తున్నా ఇంకా టెక్నాలజీ అనేది అంత
డవలప్ డవలప్ కాలేఅంత
నిది కెల్లా ఫ్యూచర్ లో టెక్నాలజీ వచ్చిందంకో ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే ఒక ఒక పెద్ద ఒక లార్జ్ స్కేల్ ఫ్యాక్టరీస్ లో ఒక టూ థౌసండ్ ఎంప్లాయస్ ఉన్నారు అనుకోండి అప్పుడు ఏ టెక్నాలజీ వచ్చి మొత్తం ఆటోమేటిక్ మచ్ టెమ్స్ వచ్చిన ఇప్పుడు టూ థౌసండ్ మెంబస్ కాక టూం మెంబర్స్ అవుతారు అట్లాంటి టై లో అనేది పుట్టిగా ఇప్పుడు అట్లాంటి టై లో నష్టం అనే కలుగుతుంది ఇప్పుడు ఏందంటే ఇండియాలో ఉన్న జనాభా చాలా ఎక్కువ ఉంది మన ఇండియాలో అంత టెక్నాలజీ అనేది ఇంకా రాలేదు సో కొంచెం టైం పడుతుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ మట్టుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మట్టుకే ఎఫెక్ట్ ఉన్నది
మీ రియల్ లైఫ్ దాంట్లో ఏఐ వల్ల మీరు అంటే రియల్గా చూసిన ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు రియల్ లైఫ్ లో ఇప్పుడున్న ఏఐ రావడం వల్ల ఏ ఈ పని మీరు చూసింది మాన్యువల్గా అయితే జరిగేది ఇప్పుడు ఏఐ ఏచ్ రావడం వల్ల జరిగింది రియల్ లైఫ్ సినారియల్స్ ఏమన్నా చూసారా మీరు
చూసామండి బిఫోర్ ఏఐ చూసాను ఆఫ్టర్ ఏఐ చూసాను బిఫో ఫోర్ ఏంటంటే మనిషి అనే బిఫోర్ ఏఐ ఎగ్జాంపుల్ ఏందంటే మనిషి ఆలోచన అనేది పెరిగేది ఇప్పుడు ఆఫ్టర్ ఏఐ వచ్చినంక ఇ మంచి ఒక ఆలోచన అనేది తగ్గుతు తగ్గుతూ వస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్
ఓకే అదొక అడ్ డిసఅడ్వాంటేజ్ అయింది అయితే
దీని అంటే మీ లైవ్ రియల్లో ఏదైనా చూసార ఎఫెక్ట్ అయ్యారా మీకు మీరు ఏదైనా వర్క్ చేయడానికి వెళ్తే అది టూ డేస్ అయ్యేది ఇ ఏఐ వచ్చిన తర్వాత వన్ డేలో అయిపోయింది అని అట్లా ఎగ్జాంపుల్ ఏమైనా మీ నాలెడ్జ్లో ఏమైనా చూసారా?
అంటే ఇప్పుడు రో అంటే రోజువారిలో చాలా మంది ఇబ్బంది పడుతుంది చాలా జాబ్స్ వెళ్ళి పోతున్నాయి ఏఐ వచ్చినాక
హ్మ్ మీ డైలీ రొటీన్ లో ఏమైనా మీకు ఎదురైందా ఇది
ఆ డైలీ రొటీన్స్ లో మా ఫ్రెండ్స్ కి చాలా మంది ఫ్రెండ్స్ కి జాబ్ వెళ్ళిపోయయి. ఇప్పుడు బాగా కొంచెం ఇబ్బందులో ఉన్నారు ఫైనాన్స్ క్రైసిస్ లో ఉన్నారు అట్లా అట్ల చాలా మంది ఉన్నారు ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి ఇండియాలో సాఫ్ట్వేర్ లోని ఎక్కువ క్రైసిస్ అనేది వ
ఉం ఓకే
మిగతా సెక్టర్ లో అంత ఏఐ తోటి అంత ఏం ఎఫెక్ట్ పర్లేదు కాకపోతే ఓన్లీ
అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీస్ లో కూడా వాల్లది కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని విన్నాను ఏఐ వాల్ళ వాళ్ళు ఇంతమంది మాన్యువల్ గా షూటింగ్ చేసే వాళ్ళు ఇప్పుడేమో ఏఐ తోని యాడ్స్ చేయడము షూట్ చేయడము అట్లా చేస్తున్నారు
ఆ ఇప్పుడు అదే అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ లో అంటే ఇప్పుడు ఇప్పుడే ఎంటర్ అవుతుంది ఫిలిం ఫిలిమ్ ఇండస్ట్రీ హడ్ మన్
హలో వినిపిస్తుందా హలో హలో
హలో హలో
ఆ హలో వినిపిస్తుందా సిగ్నల్ లేదా మీకు
హలో
హలో నా వాయిస్ వస్తుందా హలో హలో
హలో
హలో
హలో
హలో విపిస్తుంద వాయిస్
హలో
హలో
ఆ ఇప్పుడూ వినిపిస్తుంది ఏమైందండి మీది వాయిస్ వినపడట్ల నెట్వర్క్ లేద
నెట్వర్క్ నీకు వినిపిస్తుందాండి
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మీకు
హా వినిపిస్తుంది
ఏమైంది ఏదన్న నెట్వర్క్ పోయిందా కరెంట్ పోయిందా ఏమైంది.
ఏమో నెట్వర్క్ పోయింది అనుకోండి.
ద వైఫై ఉండధ మీది ఎట్లా అండి.
మాది ఫోన్ వై ఫోన్ నెట్వర్క్ అండి హ్
ఓకే ఓకే
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఓకే ఒక్క నిముషం ఆగండి